అనా
ఆ ఓకే ఇప్పుడు క్లియర్ ఉంది ఇక్కడ సరిగా సిగ్నల్ ఉండట్లేదు ఇప్పుడు సాయంత్రం కదా పైనకి డాబా పైనకి ఎ ఈ వ్యూ చూస్తాన్నా
అవునా మా దగ్గర ఏమో మస్త్ మా దగ్గర మస్తు మబ్బు పట్టింది కరెంట్ పోయింది ఫుల్ గాలోస్తుంది అండి
వర్షాలు ఉన్నాయంట గదా వార్తల్లో చెప్తున్నారు
అవును ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం గుడా వర్షం వచ్చింది అవునండి మేము ఇప్పుడు బయట ఇంటికెళ్ళి చాయ్ తాగినాం సూపరుందంటి మలయ్ చాయ్
ఆహా అవునా
ఇరవై పదిను రూపాయలో మాంట అడి కాని సూపర్ ఉంది
నేన ఎప్పుడు అట్లా ట్రై చెయ్యాలకో అంతే కొత్త కొత్త టీలు తాగుతార అన్నట్టు మీరు కూడా వెరై టీలు
చాలా ట్రై చేస్తా అండి నాకు చాలా ఇష్టం అనమాట చాయ్ లో వెరైటీ వెరైటీ తాగడం అనమాట
ఉ నడుస్తున్నారా మీరు
వస్తున్నాం అనమాట
ఈవినింగ్ సాయంత్రంలా మంచి ఉంటది కదా
హాస్టెల్ లో ఉన్నాము ఇ అందర త్ర అలా అలా నడుస్తుూన్నాం
ఆ చల్లగా మనించిగా ఉన్నది వెదర్ కూడా
ఎకరాలు చెట్లే ఉంటాయండి సూపర్ ఉంటాయండి చెట్లు
ఇంకా చల్లగా ఉంటది వర్షం వస్తే ఆ ఇంకా పక్షుల సౌండ్లు అవన్నీ వస్తూ ఉంట
ఇక్కడ ఇక్కడ నెమలీళ్లు కూడా కనిపిస్తాయండి అ అప్పుడప్పుడు వాకింగ్ చేసినప్పుడు తెల్లవారు జమున వాకింగ్ చేసినప్పుడు నైట్ అయినా మస్స్తు కనిపిస్తాయి కానీ డ్యాన్స్ చేసినప్పుడుతే ఒక్కసారి డ్యాన్స్ చేసేది కూడా చూసినాం అండి ఒక్కసారి చూసినాం కానీ వీడియో తీసే ఎగిరిపోయిందడి
అయ్యయ్యో కానీ బాగుంటాది అవి ఇట్లా ఎగురుతాయి కదా మళ్ళీ
ఎక్కడికి వచ్చినాం అనే చూసాండినుల్లని పడుచుకులే ఇలా
అవునానేం చూసినా మా చిని దగ్గర ఉండి ఉంటాయి పెద్ద ఉంటాయి అసలు అవి కానీ మనలీ జూస్తే మనం దగ్గి గాని పో
పో పోడవవుగా అండి అసలు పారిపోతాయి మా దగ్గర నుంచి చి మీము
మనము వాటి దగ్గరికి వెళ్తూ ఉంటే అవి భయపడి పడవాడానికి కోస్తాయి కూని అయి
అవునా అమ్మో అవి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి వాటి తోటి మీరు పొడుస్తు పొడుస్తాయి కదా
ఆ అట్లా అవును పోవడానికి వస్తే కాకపోతే మళ్ళీ అది ఎగురుతాయి కూడా భయపడి వాటిని ఏమన్నా అంటామేమో అని భయపడి ఎగురుతాయి కానీ అప్పుడు సౌండ్ భలే వస్తుంది గట్టి వస్తే ఇంగ అవును అవును పొద్దు పొద్దున్నే చేన్ దగ్గరికి వెళ్తే వాటి సౌండ్లే వినిపించేవి అప్పుడు ఇప్పుడు చాలా తగ్గిన చంపేస్ న్నారు కదా తింటున్నారంటే వాటిని కూడా
అది జాతి అంటే నెమలి చాలా మంచిదండి పవిత్రం
ఆ కానీ తినే వాళ్ళకి అవ్వన్నీ సంబంధం లేదు కదా
ఆ వీర అసలు కృష్ణుడు తల మీద ఒక నెమలి పింఛం బెట్టి కుంటాడు తెల్సు
ఆ తెలుసు తెలుసు నెమలి పవిత్రమైనదే గాని మన వాళ్ళకి తినడానికి ఏదీ లేకపోతే దాన్ని కూడా తినేస్
అవు పిట్టలు పిట్టలు పావురాలు అవి కూడా తింటారు అండి అసలు ఏలా తిం తరు అండి ఒక కొందరు అయి
వాళ్ళకి ఇష్టం ఇంగ కొత్త కొత్త కొత్తగా ట్రై చేయాలి ఇది ఎట్లుంటది అది ఎట్లుంటది అని వాళ్లకు ఉంటది సో అన్నీ తినేస్త సారు
అసలు ఎలా తిన బుద్ది అయితదో ఏమో అండి అసలు అట్లా
ఇప్పటికీ చాలా తగ్గిపోయినయి పక్షులు గాని అది ఉడుము అంట టారు ఆవి పిట్టలు ఉడుము చుడ్లేద
అదండి మేము ఎప్పుడు
ఆవునా అదిగూడ అదిగూడ కిందనే కొంచెం నలుపు బు రంగు లోనే ఉంటది కానీ మరీ డార్క్ నలుపు ఏమి ఉండదు కొంచెం తక్కువే ఉంటది కానీ దాని నాలుక దాని నాలుకనే ఏమో సేమ్ పాములానే ఉంటది
వామ్మో భయం అవుతది కదాం అట్లాంటివి ఏమన్నా అయితే కరుస్తాయి కదా
అంటే అది కరుస్ స్తది అనైతే నాకు తెలీదు గానీ గట్టిగా పట్టుకుంటదంట ఉడుం పట్ టు అంటరు గదా గట్టిగా అసలు ఎంత లాగిన రాదు అది
అవునాన్చ్ అమ్మో నాకు ఒకసారి చిన్నప్పుడు పాము దగ్గరకి వచ్చిందండి మా ఇంటికాడ ఒకాయన పట్టుకొని దాన్ని అటు నెట్టేసిండండి ఫుల్ భయమైతది పాము జూసినా
అవును స్ పాములుంటే మరి కరుస్తయి కదా అందుకే భయం
అమ్మో అవి పొడుస్తయ్ అండి అవి పొడుస్తయ్ ఒక రోజు అయితే ఒక సినిమాల్ నెను ఒక సినిమాలో జూసిన అండి ఆమెకి పాము కరిసింది పాము కరిస్తే ఆమె నిద్ర పోవద్ ద్ ఆ రోజు నైట్
ఆవును మత్తోస్త అంటా అవును శ్వేతనాగు శ్వేతనాగు సినిమాల బాగున్నారా
కాదు కాదు గోరెంటాక్ లో ఒక సినిమాలో ఉంటదన్ అండి వాళ్ళ చెల్లకి ఏమన్న అయితే ఆ కాలు పొడిస్తే ఏమైత్ లేదంటే వాళ్ళ అన్నయ్యా ఊరు మొత్తంకు ఒక పండగలాగా సెలబ్రేట్ జేత్తడన్నమాట ఆమె నిద్ర పోవద్దనీ
అవును అవును నేను గూడా జూసిన చాలా ఎమోష్
ఆ గోరె అసలు చాలా బాగుంటదండి మీకు తెలుసా అండి అసల్ సినిమాలో తీయం ఏంటిదో
ఆ అండి అన్నాశెల్లెలా
అనుబంధం అవునవును అనుబంధం ఉంటది వాళ్ళిద్దరికీ అసలు వాళ్ళింట్లో ఫ్యామ్ గ్లీష్ అంటే గొడవలు ఒదిన వస్తే ఇంట్లో ఎలా జరుగుతది గొడవలు అయితయి
ట్లనే ఉంటాయి కదా అన్నా చెల్లెల్లు అంటే ఆడబిడ్ డ్డొచ్చిందంటే వేరేలాగ చూత్తరు కొందరు ఆడబిడ్డలు కూడా కొందరు అట్లనే ఉంటారు
ఆ అవును అసలు చాలా కష్టంగా ఉన్ అసలు సినిమా నిజంగా లైఫ్ లో కూడా అలా జరిగినయి అండి అలా తీయడం వల్లనే అంటే సినిమాలో
అది నిజం నిజం రియల్ స్టోరీ అంట అది రియల్ స్టోరీ అంటా మూవీ దీషిళ్ళు అది
అవునండి అసలు సిని నిమాలు ఎలా అది తీస్తరు అంటే అసలు ఎంత బాగొస్తాయి అసలు కొంచం గుడా మ్యా అసలు డిస్టబెన్స్ కాకుండ ఎంత నీట్గా తీస్తరు అందులో అందులో ఎంతో మంది పని చేస్తే గాని ఒక సినిమా కాదంన్ గసలూ
చాలా మంది అంటే చాలా మంది కష్టపడ్డరు చి మళ్ళీ అదంత సక్సెస్ అవ్వాలి తీసిన్ దానికి సక్సెస్ అవ్వాలి అప్పుడు గదా హ్యాపీనెసు
ఏయ్
ఇంకా మూవీస్ నీ ముర్చు చూస్తారా
ఆ
థియేటర్ లోకి వెళ్ళి మూవీ చూస్తార మీరు
ట లో ఎక్కువ మూవీస్ ప్రిఫర్ చేయమండి ఎక్కువ పోమండి
ంతా అట్లనే సినిమాలు వెళ్తారు చూస్తా ఉంటారు హడావిడి హంగామా బాగుంటదింట నైటెన్ షూలు కూడా చూస్తా ఉ
ఆ మళ్ళీ అంటే ఇప్పుడు చిన్నప్పుడు సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తారు చూడండి అప్పుడు సూప్ పం
రీ రిలీజ్లే అవును చాలా బాగుంటది ఇప్పుడు అవునా బాగుంటాయి చూడండి వీలైతే ఫ్రెండ్స్ ఉంటారే కదా మంచిగా
ఆ దోస్తులు ఉంటారంండి ఆ స్నేహితులు ఉన్నారు వెళ్తామండి కలిసి అందర ముకుసరి
ఊ త్రీ మూవీ అయితే బాగుంటది అదయితే మన యూత్ క సంబంధించినవి కాబట్టి ఎమోషనల్గా ఉంటది కదా చూసిలా మీరు
చూడాలి
ఉ చూడండి చూడండి వీల అయితే అంటే మొత్తం మొత్తం చదుతూనే ఉ ఇ వేరు
ఆ అంటే మా కాలేజ్ లో రోజు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట వారంకొకటి ఇంకా వాటికే చదువుతున్నా మే ఉండాలండి ఊరికే చదవ అంటారు ఎక్కువ
బా కష్టపడ్దన్యితు
అంటే మంచి జాబ్ రావాలి కదం డి వాటి కోసం కష్టవడు
ఊ
అ మా దగ్గర పైన బిల్డింగ్ ఉంటందండి బిల్డింగ్ పైనకి ఎక్కితే సూపర్ ఉంటందండి ఒక రోజు అయితే పాటలు వెట్టుకొని మేము డ్యాన్స్ చేసినాం అండి చాలా బాగా అనిపించిందండి.
ఇప్పుడు ఇంగ ఏ ఎండాకాలం కదా ఇది ఇంకా పైనే పడుకు
ఆ అవునండి అవునండి మా తాత వాళ్ళ ఇంట్లో కూడా అలా పడుకుంటాం మా తాత వాళ్ళ ఇంట్లో కూడా ఇలా జరిగేదండి. ఎండాకాలం రాగానే పైన బె పైన చాప ఎస్
దిండేసుకొని అందరం కలిసి పడుకునేది మేము కూడ ఇప్పటి అట్లే పడుకుం
మాకైతే మాతాత అయితే రోజు స్టోరీలు జెప్ ప్పి నిద్ర పెట్టేదండి నిద్ర వోనానా రేప్ ద్ర వో అనేది
త అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఉంటే అంతే ఉంటది మంచి మంచి కొత్త కొత్త కథలు వాళ్ళ జీవితంలో జరిగినయి ఇవన్నీ చెప్తా ఉంటరు గదా ఓ అట్లా జరిగిందా వాళ్ళ ద్వారా మనము ఇ అంటే ఒకరు ఇట్ల మాట్లాడతరు అంటే మనకు అర్థమయితా ఉంటది వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి
అవును అవునండి అసలు నాకు అసలు మా అసలు మాకు ఇప్పుడు దెలుసా అండి దె మబ్బులా చుక్కలే లేవండి ఖచ్చితంగా వర్షం పడుతది కావచ్చు మా దగ్గర ఇప్
ఇక్కడ కూడా మబ్ ఆకాశం అంతా నల్లగా అయింది అసలు చల్ల గాలోస్తా ఉన్నది ది
మా దగ్గర కూడా అవునండి మీకు దెల్సా చుక్కలు లేకపోతే ఖచ్చితంగా వర్షం బడ్ తదంట మీక్ అ
కానీ ఒ ఒక్కొక్కసారి ఇప్పు అప్పట్లా లేదు కదా అం త ముందుకే అట్లనే అంచనా వేసే వాళ్ళు కానీ ఇప్పుడు అట్లేం లేదు మారు
ఊ ఆ అంటే మన కాలుష్యం వల్ల ఈ పొల్యూషన్ ఇ అన్నిటి వల్లనే మనం చెప్ ప్పలేకపోతున్నాం అండి అసలు రేపు ఏం జరుగుతుందో అని వెదర్ డి వెదర్ డిటెక్ట్ చేయలేకఒతున్నాం.
సాయంత్రం అయి ఈ రోజు సాయం త్రం మొత్తం కాంచనా మూవీ జూసీన్ల మీరు కాంచనా సినిమా అట్లా మొత్తం నల్లగా అవ్వుకుంట వచ్చి గాలితోటి ఫుల్ గాలి తోటి వచ్చేసింది అందరు భయపడే ఇగ మా గల్లీలో ఉన్న చిన్నపిల్లలందరూ ఈ మైంది ఏమైంది ఎందుకు ఇట్లా అయితాంది అనీ అసలు మాములుగా కాదు ఏడ్చుడే ఏడ్చుడు వాళ్ళు అయితే అంటే చాలా గాలి వచ్చింది చిన్న పిల్లలు ఎగిరిపో
అవునండి అసలు ఆ గాలికి ఎగిరిపో ఆ గాలికి ఎగిరిపోతే ఏమన్నా ఉందా అండి అస లు మన ఇంట్లోలు ఏటైనా పడిపోత
నేను లా అంటే పోయిన సర్ సంవత్సరం ఎండాకాలంలో పైన పడుకునేను నేను. నేను మా చెల్లె పడుకున్నప్పుడు ఇంత గాలి ఫుల్లుగా వస్త పోతే కింద పడపోతే అట్లే పట్టుకునాటే తనని పట్టుకుని గట్టిగా పట్టుకొని కూర్చుంట గ గాలి అయిపే గంట వరకు పైనే ఉన్నాము
ఆ అవునా మేము కూడా ఒకసారి పడుకున్నాంమండి నేను కొంచెం బొర్లి బొర్లి కింది వరకు మెట్ల వరకు వచ్చి అంటానండి నాకు అది గుర్తుొచ్చ
అ ఆ ఆన్ అందుకే గోడకి అవి ఉండాలి మెట్లకి ఇట్లా గోడల ఉంటే పడకుండా ఉంటాయి
జ సైడ్ కి గోడ ఆ సైడ్ కూడా ఖచ్చితంగా ఉండాలండి కింద పడిపోతాం లేకపోతే పైనుంచి పడితే కాళ్ళు చేతులు విరిగిపోతాయియండి
అందుకే జాగ్రత్తగా ఉండాలి పైన పడు పైన పడు కోవడంనే కొంచెం కిందినే మంచి చాలా వేసుకొని పడుకుంటే అందరితో మాట్లాడుకుంటే బెట్టేరు మంచిగా ఉంటది
అవునండి అేండి ఇంటి బయట మంచం వేసుకో కోని దిండుఏసుకొని పడుకుంటారు అసలు బలే పడుకుంట అండి అసలు ముస్ లొలు
ఇప్పటిక మేము కూడా ఇంటి దగ్గర అట్లే బయట పడుకుంటాము చల్లగా ఉంటది కదా ఇంట్లో ఏమున్నాది
అవునా మా ఇంట్ మా ఇంట్లో కూలర్ ఉంద అనమాట ఇంకా మే ఇంట్లో మా ఇంట్లో కూలర్ ఉంది అనమాట మిమిం ట్లోనీ ఉంటాం ఎక్కువ మ ఇంట్లో నుంచి బయటికి రాము మా తాత వాళ్ళు వస్త సేనే మ మీద నే మే పైకెక్కి పడుకుంటాం అనమాట
ఇట్ల పడుక ంటే చిన్నప్పుడి అనీ గుర్తుంటాయి కదా అందరు రం కలిసి పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఒకే దగ్గర తినుకుంటు బాగుంటది
అప్పుడు లైఫే బాగుందండి ఇప్పటికంటే ఇప్పటికప్ అంటే అప్పుడేచ్చినప్పుడు నిలవని అప్పుడే
జరిగిపోయిందే బాగుంటది
అవునండి జరిగిన ఆ ఇప్పుడు ప్రస్తుతం కాలంలో అయితే అసలు బతకలేమండి జాబ్ లేంది ఇంకా సంప్ సంపాదన లేని మనం బ్రతకలేము డబ్బులతో నడుస్తుందండి లైఫ్ మొత్తం
అవునవును అసలు నబ్బులేయిపోతే సంభవించ పోతే అంత చీపుగా చూస్తా ఉన్నారు అసలు ఎవరు
అసలు చుక్క పుల్ల లెక్క కుడారండి చూ పుల్ల లెక్క ఇంట్లా ఇంట్లో కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళది ఊ అంటారు మీకు జాబ్ లేదు మీ చదువురదా ఊ ఒక పుట్టా ఉన్ అంటారండి మ ఇంట్ ఆడ వాళ్ళని వాళ్ళకి రా కాని ఇతలొల్లకి చెప్తారన్నీ సామెతలు
అంతే ఉంటారు ఇక సమాజంలో బ్రతకాలంటే ఏదో కూడా అడ్జస్ట్ అవ్వాలి కొన్ని మాటలు పడాలి సరే ఓకే అండి జాగ్రత్త బాయ్ స్
బాయండి